ఉ నమస్కార్ నమస్ కారం అండి శుభ సాయంత్రం
నేను కూడా అండి శుభ సాయి
ఆ ఏం చేస్ బాగున్నానండి అద్భుతంగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారండి
మేము కూడా చాలా బాగున్నామండి
ఏం ఏం చేశారండి వంట ఇప్పుడు ఈ రోజు సాయంత్రకాలం
ఇప్పుడు మాత్రం రెండు సార్లు బియ్య కాడయ్యా అడ వెట్టిన నాన వెట్టినా ఇంకా ఏం చేయలేద డి
ఉ ఇంకా ఇంక వంట ఇంకా వంట కార్యక్రమాలు ఇంకా చ మొదలు పెట్టలేదా అండి మీరు
మాట్లాడిన తర్వాత మొదలు పెడితి
ఆ సరే అండి కాసేపు అయినాక మొదలు పెట్టుకో ఆ అదే ఒక ఒక్ ఒక్ ఒక ఒక ఒక అర్ధ గంట అంటే ముప్పై నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక ముప్పై ఒక ముప్పై నిమిషాల తర్వాత మీరు ఉ మొదలు పెట్టండి సరేనా అన్ అంతసేపు మనం సాయంకాలం మా ట్లాడుకుందాం సరేనా అండి
సరేనండి
ఆ సరే కాసేపు అయినాక మొదలు పెట్టన్డి ఈ ఏం చేస్తున్నారండి
మేమా ఏం చేయట్లేదండి ఖాళీగానే ఉంటాము
అయితే మీ ఇక్కడ మన మీ చుట్టుపక్కల ఏమైనా అర్పులు వినిపిస్తున్నాయి గద ఏమో ఏమనా వర్క్ నడుస్తుంద అంటే ఏమైనా కన్స్ట్రక్షన్ సై ఏది
అవునండి కొంచెం ఇది ఇల్లులు వచ్చినయి కదండి రెండో విడుత్ త ఇంద్రమ్మ ఇల్లులు వచ్చాయండి ఆ ఇంద్రమ్మ పతకం అనేది ఉంటదండి గవర్నమెంట్దిి
ఆ
ఆ ఇల్లులు వచ్చినాయి అయితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు
అది ఎలా వస్సది అది ఎలా వస్తుంది కాస్త చెప్పగలుగుతారా అండి అవగాహన ఏమన్న ఉన్నద దానిపైన
ఏం ఉన్నది కాక ప్ పోతే చెప్తానండి నాకు తెలిసినంత వరకు
మీకు తెలిసినంత మాత్రం చెప్పండి
ఎందుకన్ ఆ అద్ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనేది ఒకటి పెట్టారండి అందులో ఇల్లులేవరెవ్ రాయించుకున్నారు కొందరు జాగాలు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇల్లు ఉన్న వాళ్ళకు కూలిపోయి ఉంటాయి కదండి ఇల్లులు
ఆ కూలిపోయే దశల కూలిపోయే దశలో ఉన్న వారికి
ఇళ్లు కావాలని పెట్టుకున్నారండి అందరు పెట్టుకుంటారు కానీ వచ్చే వాళ్ళకత్తయ్ పై నుండి
అందరికి రావ అండి అది
అందరికి రావండి వందల మంది పెట్టుకున్నార్ కాని వాడలా ఒక పది మందికి వచ్చినాయండి అంతే
అంటే ఓన్లీ అర్హులకు మాత్రమే వస్సది
అర్హులకే అందరికి కొందరికి ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకుంటారు కదా పైన అన్నీ చెక్ చేస్తరు కదా వీళ్ళకు ఏమున్న ద్ ఏం లేదు
అంటే ఇలా ఊరికనే రాదా అండి సమాచారం తీసుకున్నాకనే ఇస్తారా వారు
ఆ అన్ని గెలుచుకున్న తర్వాతనే వాళ్కు మొత్తం సమాచారం అంతా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే వీళ్ళకు లేదు అనే టైంలనే ఏది లేదు వీళ్ళ పేర్ల మీద అంటేనే వచ్చేద్ వచ్చినాయి అన్నట్టు వాళ్ళకు
ఆ అంటే వాళ్ళ పేర్ల పైన లేని పక్షంలోనే వాళ్ళకి ఇల్లులు అనేది శాంక్షన్ అయ్ తాయ అండి
సాంక్షన్ అయితుంది ఎందుకంటే ఒకరి ఒక్కొక్క ఇంటి మీద ఒక ప్లా ప్లాట్ ఉంటది రెండు ఎకరాల భూమి ఉంటది అందా పల్లెటూరు నుండి వచ్చి కూడా సిటీలో బతుకుతాండ్రూ ఇల్ లే ఏమన్న రాయించుకుంటే ఇప్పుడు అన్నీ ఆధార్ కార్డు కొడితే అన్ని తెలిస్తయ్ అని అంటారు కదండి పూర్తిగా వాళ్ళ క్ పేర్ల మీద ఏమి లేని వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది
ఆహ అందరికీ కాదు అన్ అన్ అందరికీ కాదు అని సమాచారం అంతేనా అండి
అవునండి
ఆహా ఇంకా ఇది ఇల్లులు బిల్లులు ఎలా వస్తాయిండి ఏమన్
అంధ్ అంధ్ అ అందుకే ఆ ఈ రోజు వాళ్ళు స్లాప్ ఏసుకున్నారయింది మిల్లర్ తీసుకొచ్చుకొని
అంటే స్లాప్ అంటే ఎలా ఏస్తారండి
ఇసుక కంకర సిమెంటు
ఆ
వాటర్ మూడు వేసి మిషిన్ వస్తదండి దానికి మొత్తం ఇట్లా మిక్స్ అయితదండి మిషన్ లో ఏస్తే వాటర్ ఓతె సిమెంట్ కంకరీస్ అయిన తర్వాత కింద ఏస్తారు దాని తోటి ఇల్లలా పారాలతోటి ఏసి ఒకరి చేతుల్ నుంచి ఒగర్ చేతుల్ నుంచి ఎళ్ళ పైకి వోయిందండి స్లాప్ అంటే నున్నగా లేవల్గా ఏస్తారండి మొ త్తం నాలుగు మూలలు కలిసేటట్టు
ఇది ఇది అచ్చేసి మేస్తర్లు ఉంట్రా అండి
మేస్తల్లు ఆ ఇల్లులు కాంట్రాక్ట్ బ అంటే మేస్త్రి ఉంటరు మేస్త్రి కింద పని చేేసే వర్కర్లు కూడా ఉం టారండి ఇరవై మంది స్లాపుకు ఎందుకంటే ఆ
ఇప్పుడూ ఇది ఇప్పుడి ఇప్ ఆ అవునా
అవునండి అలానే చేస్తారు
మీ ఎన్ ఎన్ ఎన్ ఎన్ ఎంత ఎంత మంది ఉంటారండి హా వర్క్ క్కర్స్ ఎంతమంది ఉంటారండి మీ ఐడియాలో
ముప్పై మంది అయితే ఈజీగా ఉంటరండి ఎందుకంటే దా ఉంది గద అల్ల చిన్నది నాలుగు ల ఇల్లు గాబట్టి
అహా నాలుగు వరుసలో ఉండాలా అండి
అహా నలుగురు కుల ఇల్లు కాబట్టి ఇంద్రమ్మ పతుక బట్టి జాగా ఎంత ఉన్నదో అంతల్నె కట్టుకోవాల అని ఒక సిస్ ఇష్టం అన్నట్టు మామూలు గా వాళ్ళకంటే విశాలంగా పెద్దగా కట్ టారు గదా ఇన్లు
అవును
పైసలతోటంటే ఆ గవర్నమెంట్ పరిమితి ప్రకారం ఎంతలా కట్టుకోవాలా ఇల్ల నేది అంత లా కట్టుకున్నారు అన్నట్టు వాళ్ళు ఇంకా తొందరగా అయిందన్న
ఇప్ ఇప్పుడు మరి వీళ్ళు ఇప్పుడు వేసిన మరి అమౌంట్ ఎలా వస్తాయండి మరి
గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే అస్తయండి లా పడ్డదని ఫోటో దిగుతరండి ఫోటో దిగి
ఎ ఎ ఎన్ని డబ్బుల్ వస్తయండి ఇవి
లక్ష రూపాయలు అస్తయట అండి
అహా కాదు మొత్తం ఇంటి ఇంటి మొత్తం ఇల్లు కలిపి ఎన్ని ఎన్ని ఇస్తున్నాండి గర్ మంట్
ఐదు లక్షల వరకు ఇస్తున్నానండి
విల్లును
కయితే బేస్మెట్ బెడ్ అయినంక ఒక బిల్ అస్తదండి
అవును
తర్వాత ఇ డోర్ లెవెల్ అయినాక ఒకటి అస్తదండి
అవును
స్లాబ్ అయినాక ఒకటి వస్తుంది ఇంకా మొత్తం ఆస్తారు కాట అది ఇది అంత అయినాక మళ్ళీ ఇస్తారట
అవునా అండి
అవునండి ఇలా నాలుగు టైం వస్తాయండి
ఎంత వచ్చినప్పుడల్లా బిల్ ఎంత వస్తుందా అండి అంటే ఒక లక్షం వస్తుందా యాభై వేలు వస్తుందా అండి
ఇక వాళ్ళక అదలి తెలుసు ఉండాలి ప్రథమ పథకం అప్లికేషన్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అ ఇట్లా వస్తాయని చెప్పిండడు నాకు
ఆ కరెక్ట్ అండి మీరు ఎలా చెప్పారో అలానే ఉ పద్ధతి ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా అండి డెబ్బ ఇప్పుడు ఉన్న వారు లేని వారు అలా అని అలా ఏమి ఉంటదో అని అందరిక చేసుకోవచ్చా అంటే లేకపోతే తె రాేషన్ కార్డ్ ఉన్న వ్యక్తులకుకియారులా వాళ్ళు
తెల్ల రాషన్ కార్డు ఉండ వ్యక్తులక అర్హులు అందరికి వర్తించారు కదా కొందరు గవర్నమెంట్ జాబ్ు ఉంటది కదా అలాంటి వాళ్ళలకు రాేషన్ కార్డు ఉండదు కదా
అవునండి
అప్లికేషన్ పెట్టుకోవడానికి అనర్హులు అన్నట్టు
ఆహా ఇది వాళ్ళు అనర్హులు అన్నట్టు అర్హులకు మా అర్హుల మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్
అవునండి అలా ఇస్తది
అనహహలకు లేదన్నట్టు ఆహా సరే అండి ఇంకా ఇది ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది మనం మిషిన్ తింపుతుంద అని చెప్పి అంటే మిషిన్ ఎలా అంటే అది ఎదో ప్రాసెస్ అన్నట్టు అది
ఈ ఆయిల్ వేసి నడుపుతారండి దాన్ని
ఆహా అలా కాదండి అంటే మిషన్ మిషన్ లో ఫస్ట్ ఏం వేస్తారు మళ్ళీ అది ఆ అది ఎలా మరి మిక్స్ అవ్వడం ఎలా అని చెప్తున్నాను అట్లా
ఆ వర్కర్లు ఆ కంకర వేస్తారంండి గంపల తోటి థర్టీలాంట ంటారు గంపాలు మే స్త్రీల కింద వర్గాలు ఉంటారు కదా వాళ్ళు పారలతో అే గమ్యలాలలా అదే ఇసుకా సిమెంటు ఖార
తటి పోస్తడి ఉంటారు మొత్తం అది ఆ
పెద్దగా అయితే ఎన్ని తట్టాలు పోతారోఐ కానీ మేసిలతో పోంట చూసినాను
అవునండి
అయితే నీ వాటర్ కూడా ఇస్తా బడమ్ములు పక్కనే ఉంటాయండి
ఆ నీ నీళ్ నీళ్లు అంటే నీళ్లు మిషన్ లోనే వేస్త స్తారా అండి లేకపోతే కింద కలిపిన దాంట్లో వేస్తారా
మిషన్ లో వేసిన తర్వాత మిషిన్ కింద కింద వేస్తాంది కిందేస్తే తటి మళ్ళీ గమలలో పారాల తోటి ఎత్తి వాళ్ళు చేతనే వేసుకున్నారండి పై వరకు స్లా పై వరకు చేతనే వేసుకున్నారు
చైతన్ వేసుకున్నారా మరి ఇప్పుడు వచ్చిన వారికి ఇప్పుడు వచ్చిన వారికి ఆ చెప్పండి వింటున్నాను
ఓ గమ్మ్యలాలు అందించుకుంటా పైకి పోయినాయండి మాలు
ఆ సామాగ్రి మెట్రియలు
మెటీరియల్ స్లాబ్ మెటీరియల్ పైకి పోయిన తర్వాత మే స్ీలు ం లెవెలింగ్ చూసి వేసుకుంటా వస్తాను రండి
ఆ మిస్త్రీలు పైన లెవిలిని చూసి వేసుకుంటూ వస్తారా అండి ఇది ఎన్ ఇది ఎన్ని రోజులు పడుతుందండి సపేస్థాందుకు
ఒకటే రోజు అండి ఒక రోజు మొత్తం పడది ఐదరు గంటలు పడుతదండి
హ అంటే ఎంతమంది కష్టపడతారండి ఆ స్పేస్ జాగని బట్టియా
అవునండి జాగని బట్టే అం టే నాలుగు రూములు ఉంటే తొందరగనే అయితదండి ఇంద్రమ్మ పథకం కాబట్టి తొందరగనే అయింది
కొ కొందరు కొందరు కొ కొన్ నేను చూసాను అయితే నేను చూసి అయితే నేను చూశానండి కొందరు లిఫ్ట్ తో కూడా ఎస్తారు కదండి
ఇగ లిఫ్ట్ ల తో ఎస్తారు కానీ డబ్బులు ఎ ఎక్కువైతే అందరి తోటి అయితదా సాధ్యం కాదు కదా ఇంద్రమ్మ పథకం అంటే కొంచం ఆ అండ ఇచ్చే బడ్జెట్లలోనే అడ్జెస్ట్ అయ్యి వాళ్ళు కష్టపడి కట్టుకుంటాంరు ఎందుకంటే మిల్లర్లు దే చెప్ తెప్పించుకుంటే మిషన్లుని తెప్పించుకుంటే డబ్బులు ఎక్కువ అయితాయి అని వాళ్ళు తెప్పించుకోలేదు అన్న ఆ ప్రకారం చేేతులే మీద ఎవర్ చేతుండో ఒక చేతులో అంది చడు జరుగుతుంది
ఆహా హా స్ సరే అండి మీతో మాట్లాడి చాలా సంతోషకరంగా అనిపించిందండి ధన్యవాదాలు మీరు చాలా నాకు సమ యం కేటాయించారు నాకు చాలా సమాచారం కూడ ఇచ్చారు
సరే మీకు కూడానండి ధన్యవాదములు
ధన్యవాదమా